లీమ్ మీరు మీరు ఇప్పుడు ఏ సినిమా ప్రజెంట్ చూశారు అండి
మీను దురంధర్ చూసానండి దురంధర్
దురంధర్ రివేంజ్ ఆ
ఆ దూరందర్ రివెంజ్
ఆ దాన్ని స్టోరీ చెప్పాదు
అంటే స్టోరీ మీరు ఫస్ట్ వన్ చూశారా
చూడలేద
మీరు వన్ చూడకుండా మీకు టూ చెప్తే ఎలా అర్థమైద్ది
అర్థమవుతుంది చెప్పండి
ఏ ఫస్ట్ ము గన్ చెప్ ప్తన్నా అదినండి
ఉం చెప్పండి
ఫస్ట్ ఇండియన్స్ పై ఒకరు పాకిస్తాన్ కి వెళ్తారు
ఉహ్
అక్కడ వెళ్ళి అక్కడ సెటిల్ అయినట్టాయి ఇంక అక్కడ రౌడీలు వాళ్ళు ఉంటారు గ్యాంగ్ గ్యాంగ్స్టార్స్
ఉం
ఆ వాళ్ళ తో చేతులు కలిపి వాళ్లకి తెలియక కుండానే అక్కడనే చంపేస్తాడు లాస్ట్ కి
అవున్
మళ్ళీ దానికంటే ఒక రాజ పిల్లలకు కూడా పోవాలని ట్రై చేశాడు ఆ దా రివెంజ్ లో రాజకీయాలలో ఉంటాడు అతను
ఆ ఆ
ఆ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు అతను ఆ స్టేట్ సిఎం కూతుర్ని లవ్ చేశాడు
అవునా అండి
ఆ అవును
ఉం
ఇద్దరు ప్రేమించుకున్నారు ఆ అమ్మాయి కూడా అతనుంటే ఇష్టం
అ
ఇద్దరు కలిసి తిరివాళ్ళు కూడా
అను
అది అంటే మీరు ఈ సినిమా కూ
నేను అతి సుమారు లవ్ స్టోరీ ఇతడి అండి
ప్రతి సినిమాలు లవ్ స్టోరీ ఎట్లా ఉండాలి అంటే కొంతమంది ఉంటారు కదా లవ్ స్టోరీ లేదా ఆ లవ్ లేకపోతే సినిమాలు చూడడం వాళ్ళు ఉంటారు చాలా మంది.
హ
అందుకోసం సినిమాలో లవ్ స్టోరీ ఎమోషన్ అన్ని పెడతారు సినిమా అంటే అన్న ఉంటాయి కదా
సినిమా లో పార్ట్ టూ ఉండాలి గా
ఒక స్పెసిఫిక్ పార్ట్ అంటే
స సస్పెన్స్ హ ఎమోషన్ హ
అంటే ప్రతి సినిమాలో ఉంటదండి ప్రతి సినిమా అంటే ఇప్పుడు లైఫ్ ఉన్నాయి లైఫ్ అంటే వ్యక్తి హ్యాపీనెస్ ఏ ఉంటది ఐతే బాధనే ఉంటది అటిన్న అ
ఆ
లైఫ్ అన్ననక అన్ని జరుగుతూనే ఉంటాయి.
అ
అందుకని దానికి తగ్గట్టు మనం కూడా మారుతా ఉండాల
ఒక దువందది వెెంచ
స
ఆ
ఆ సినిమా చేస్తున్నా
స్టడీ మాడి
సినిమాకు టికెట్ బుక్ చేసుకున్నాం ఇంకా వెళ్ళలేదు
ఓకే మరి డిస్సపోఇంట్ చేయకు
సినిమా ము అ హలోల
ఎ
అదే సినిమాకి టికెట్లు బుక్ చేసుకున్నా ఇంకా వెళ్ళలేద అంటున్నా
ఏ లేదండి
అంటే నేను చెప్పింన దానికి చెప్పండి ఆన్సరు
అ
సరే అంటే మీరు ఇంతకు ముందు ఏమైనా ఆర్మీ మూవీస్ అలా ఏమన్నా చూసారా.
చూడలేదు అండి
టే మీకు ఎటువంటి సినిమాలుంటే బాగ్ నచ్చుతాయ్.
కామెడీస్
ఎందుకని వొత్తిగ్ కామెడీ మూవీయే నీకు బాగా అంటే థ్రిల్లు.
సిన్మా ఎందుక్ చూస్తరండి ఇప్పుడు ఈ సిన్మా ఎందుకు చూ. రండి ఇప్పుడు సిన్మా ఎందుకు చూత్తరండి మీరు ఆ ఎంటర్మైన్ . ఎంటర్మైన్టెట్ అవ్వాలంటే కామెడీ ఉండాలదండి ఏమైన కామెంట్లు.
కామెడి గావాలంటే జబర్దస్ చూడండి.
జబర్దస్తు ఆపేశా గదండీ.
ఎవర్ జెప్పిర్సార్ మీకు మీ కాపేశారేమో మాకైతే జబర్దస్త్ ఆన్ గోయింగ్ ఉంది కద.
ఉమ్ ఉమ్
ఉన్నాయ్ అన్నీ జరుగుతుంటాయ్ నువ్వు అత్తర్ షోల్ జూడు. అయ్ బాగుంటాయ్ గదా ఇంకా ఇ టి కంటే
అ
మూవీస్ చరస్ వాడరా అండి.
మూవీస్ జూడాలి నువ్వు వొత్తి అదొక్కటే మూవీ జూస్తా అంటె కుదరద్ గదా అన్ని. మూవీల్ జూడాలి కబోత్ త అదెక్కువ్ జూస్తవ్ అంతెనా.
అంతె
ఎందుకోసం మీరు అదొక్క మూవీ ఎక్కువ్ జూస్తుంటారు ఒత్తి కామెడీ ఎంటర్టైన్ అవ్వడం కోస్మా.
ఏమై డిస్కౌంట్ ఇబ్బుడు ఏ సిన్మా కామ్డీ తప్ప.
ఏ సినిమా
ఇబ్బుడు కామ్డి గాకుండా వేరేది సిన్మా ఏమైనా
ఆ ఔను.
మనం డిస్సప్పాయింటయ్య్ సిన్మా జూత్తా సిన్మాలో డిస్పాయింటైతే ఇంత వేస్టవ్తుంది కదండి. మా పెట్టిందారు
మన బెట్న ఎఫర్ట్ టైం కోసం మంచి సినిమా మంచి సినిమాలు సెలెక్ట్ జేస్కుంటారా.
ఔనండి.
మీరు ముందే చూజ్ చేసుకుంటారా ఏ సిన్మా జూడల్ల ఏంటని.
ఆ
అమ్ కానీ మేమైతే అలా ఎప్పుడు సెలెక్ట్ జేస్కోలేదు.
కొంజమెయ్
మేం మట్టుకు ఏ సినిమా చూడాలనిపిస్తే ఆ సినిమా చూసేస్థాం
ఓ నైస్ మీరు ఎప్పుడ్ బడితే అప్పుడు చూసేత్తారా పడుకునే టైంలో సూత్తారా.
నేను ఇప్పుడ్ నాకు ఏం చేయబుద్దిగాక బోర్ గొడుతుందనుకో ఆ సినిమానో. ఒగ్గేమో ఏదో ఒకటాడ్తా.
స స
మీర ఏం గేమ్లు అట్టా ఏమాడరా
ఏం అండి అకౌంట్ పోయింది
ఎక్కడి పోయింది ఏమ్ అకౌంట్ అండి ఫ్రీ ఫైరా
ఆహ్
మీరు ఫ్రీ ఫైర్ అడేవాళ్ళా
ఏంటండీ
మీరు ఫ్రీ ఫైర్ ఆడేవాళ్ళ
అవునండి
మీరు ఫ్రీ ఫైర్ లో ఎన్నో లెవెల్లో ఉండేవారు
నేను సెవెంటీ నైన్ లో ఉన్నా
ఆహ్ మీకు ఫ్రీ ఫైర్ అంతగనం వచ్చా
అవునండి
ఇప్పుడు నిజం చెప్పు
అవునండి
ఆహా మీరు ఎక్కువ అన్నిట్లలో ఉన్నారా
ఎంటండి
అంటే నాకు తెలిదు ఆ గేమ్ గురించి కొంచెం చెప్పవా
ఇంటి నంబర్స్
సిక్సా
యాభై మంది అండి
ఆ యాభై మంది
ఒక మీ ఒక ఒక గంటలో పెట్టేస్తరాండి ఇది ఎగ్జాంపుల్ ఒక మ్యాప్ ఉంటదండి మ్యాప్ లో యాబై మంది ఉంటారండి
ఒక మ్యాప్ ఉండిద్దా
ఆ
ఆ
ఓ మ్యాప్ లో యాబై మంది ఉంటారండి
ఆ యాభై మంది ఉంటారు
ఈ యాభై మంది చ చంపేయాలి ఎవరి లాస్ అయితే
అంటే ఆ యాభై మంది అందరిని ఎనిమిస్ ఉంటారు అందరిని చంపుకుంటూ పోవాలి ఎవరు లాస్ట్ మిగిలితే
అవునండి
ఆహా ఇదైదో కొత్తగుంది గేమ్ ట్రై చెయాలి మేము
ఆ
ఫ్రీ ఫైర్ ట్రై చేయండి, హూషర్ బాగుంటది.
ఫ్రీ ఫైర్ ట్రై చేస్తే ఫ్యూచర్ బాగుంటదా
ఆ మీరు ఎప్పుడైనా ఏమౌంట్ కావాలంటే ఇంకా మీ డబ్బలు కూడా వస్తాయి
అంటే నువ్వు అట్టా ఎప్పుడైనా అన్ని డబ్బులు సంపాదించావా
నేను అమ్మని చూసిన్ననీ, అకౌంట్ ఇంకెవడో బ్యాన్ చేసిండు వచ్చేసి
ప్రీ ఫైర్ ఎవరో బ్యాన్ చేసార నీ అకౌంట్?
అవునండి.
ఎందుకనీ?
అంటే బయట సిల్స్ ఉంటాయండి, అయి నేన్ వాడా. దానికోసం చాలా మంది అట్లాంటి ఫ్రాడ్ చేసిర్రు. దాన్ తో నా నెట్
బయట బావున్నయి.
హలో
బ్యాంక్ దాన్ ఏ టీ యం ఉందా?
ఇన్పిచ్చుడే డిపార్ట్మెంట్ అవు
ఇట్లాంటియి ఎక్కియకూడద?
ఆ? ఏంటండి?
ట్రాప్, ప్యానల్.
ఆహా, అయ్యేమ్ లేదు.
ఉమ్ ఇంకా, అదొక్క ఫ్రీ ఫైర్ ఒకటేనా? ఇంగ ఏం ఆడవా?
ఇంతదాక ఏం. పుడు సిన్నప్పుడు ఆడినా. ఇంట్రెస్ట్ లేదు. ఆ
మీ ఫోన్ల ఆడేవార? ఇంట్లో వాళ్ళ ఫోన్ల ఆడేవార?
ఇప్పుడు, ఈ మద్య ఇండియా పబ్జి వచ్చింది తెల్సా నీకు?
ఇండియా పబ్జీ తెలియదు, మీకు తెలుసా? మీరు ఆడేవారా?
అంటే ఏం? పబ్జీ అదా టైపు.
నువ్వా నువ్వు ఆడేవాడివా?
చూస్నండి, అది గేమ్ ఇంట్రెస్ట్గా ఉంటది. కొంచెం దాన్ త ఉపయోగించాలి.
తె, దాని మీద